గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి
ఏం చేూస్త బాగున్నాం మేడం మీరు బాగున్నారంండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి ఇగ కంప్లీట్ ఆ అయిందండి డిన్నర్ అయిందండి
ఏం కర్రీ చేసి రు మేడం
ఎగ్ చేసానండి
హ
ఎగ్ ఎగ్గు ఎగ్గు కర్రీ అవునండి అంటే వెరైటీ రెసిపీ లాగ చేశానండి ఎగ్స్
అవున మేడం
పిల్లలకి అలా అంటే చాల ఇష్టము అందుకోసం అనేసి చేసాను అంటే యూట్యూబ్ లో చూ యూట్యూబ్ లో చూస్తానండి ఇంతక ముందుకు ఇలా అంటే అంటే ఆ ఫస్ట్ ఒక ఏంటిది బౌల్ లో బౌలు అంటే అది మామూలుగా లో అప్పటికి ఉండొద్దు మామలుగా బాగా బయ బయటికి ఉండొద్దండి దాంట్లో అ కొంచం సల్ట్ ఉ ఉప్పు ఉప్పు కారం పసుపు
హు
వేయ్యాలండి కొంచెం లైట్గా వేసి ఆ వాటర్ తోటి అది మొత్తం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని అందులో కొట్టిపోయాలండి
హు
ఎగ్స్ కొట్టి పోసి అది మొత్తం మిక్స్య దానికి అంటే ఎగ్స్ మనం ఆమ్లెట్ చేసుకుంటే ఎల మనం షేక్ చేస్తమో
ఉ
అలా దాన్ని మొత్తం చెయ్యాలండి అన్నిటికీ అంత ఆ మొత్తం కలిగేటట్టు చెయ్యాలి చేసాక ఇంక అందే బౌల్లో ఏంటంటే ఇప్పుడు పప్పు కుక్కర్ ఉంటది కదాండి పప్పు కుక్కర్ గాని ఇంకేమైన ఉ దానిపైైన అంటే దాంట్లో వాటర్ పోసి దానిపైన ఇది పెట్టేసి క్యాబ్ పెట్టేయాలండి అంటే ఆవిరి బయటకి పోకుండా పెట్టేయాలి
అవునా మేడం అంటే ఈ ఎగ్స్ ఉడికినా కద ఇట్లా నాకు అర్థం
ఆహా ఇప్పుడు కొట్టినాం కదా మేడడం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకునేట్టు కొట్టినాం చూసార అంటే ఇట్లా మొత్తం మిక్స్ చేసాం కదా
అవునవును మేడం
ఆ ఉప్పు కారంలో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఎలా అయితే మనం చేస్తామో మిక్సీ చేస్ స్తామో అలా మిక్సీ చేసి అందులోనే పెట్టి బాయిల్ చేసుకోవాలండి ఉడకబెట్టుకోవాలి
ఆ అవున
ఉడకబెట్టుకుంటే ఇట్లా మొత్తం టోటల్ గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వస్తదండి స్పాంజ్ లాగా వస్తది
ఆ అవునవును నేను కూడా ట్రై చేసాను మేడం ఒకసారి కాకపోతే ఇడ్లీ పాత్రలో పెట్టినా నేను
అవునా అండి అయితే ఇంకా అది తర్వాతకి కలి తెల్ల అంటే మొత్తం అది అయిన తర్వాత కి తీసుకొని పీసెస్ కట్ చెస్
పీసెస్ కట్ చేసుకొని కర్రీలాగా వండుకోవాలంటే
మ్మ్ పీసెస్ కడి చేసుకొని కర్రీ లాగా మళ్ళ ఆనియన్స్ ఇట్లాయ్యొద్దండి ఆనియన్స్ ఇట్ల ఏస్తే మళ్ళీ బాగుండదు జస్ట్ అట్లే అదే ఆయిల్ లో అంటే మళ్ళీ ఈ పీసెస్ నీ ఏం చేయాలంటే ఆయిల్లో డీ ఫ్రై చేసుకోలండి బ్రౌన్ కలర్ కు వచ్చే సరికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి
మ్మ్
ఈ పీసెస్ ని ఆయిలో డీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ఇగ అదే ఆయిల్లో వెల్లుల్లి పేస్ట్ మ్మ్ పసుపు ఉప్పు కారం మసాలా అవన్నీ వేస్ కోని ఈ పీసేస్ అందుల వేసుకోవాల అండి పీసేస్ అన్నలో వేసుకొని అందులో ఒక రెండు నిమ్మకాయలు పిండి కుంటే బాగుంటదండి బాగుంటది మ్మ్ నిమ్మకాయలు నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలండి నిమ్మకాయలు
అవునండి
ఆ కొంచెం మంచిగా ఏంటి ఆ ఇక గ్రేవీ ఉంటేది నెక్ట్ ఇగ బాగుంటుందండి కొంచెం మనము ఏంటిది ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్ ఇప్పుడే కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి
ఆ
అందులోనే ఫ్రై చేసురు అంటే మనం ఇప్పుడు అప్పాలు గంక ఇలా ఏంటిది తి దేవుతమో అదే విధంగా ఇవి కూడా అట్లా మ్మ్ అలా ఉండాలండి
పిల్లలు ఇష్టపడి తిన్నారా ఇంగ మంచిగా పిల్లలు తిన్నారు కానీ మా అత్తయ్య గిట్ల తినలేదు మేడం
అవునా అండి బాగుంటదండి అసలు నేను మామూలుగా ఎప్పుడైనా ఎగ్స్ బాయిలు చేేసి చేస్తా అన్ టే ఎగ్స్ బాయిలొద్దు ఇట్నె చెయ్ మమ్మి అంటారు పిల్లలు
అవునా మేడం అంటే ఎన్ని టైమ్స్ చేసిరు అండి
అంటే చేస్తానండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్ల చేసాను కానీ ఎక్కువ ప్రాసెస్ కదండి అదే కర్రీ అయితనేమో ఆనియన్స్ కట్ చేసి పోప్కేసి చేసేస్తే తొందరగా కంప్లీట్ అయితది
ఆ
కానీ ఇదైతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా ఆనియన్ అంటే ఎగ్సం లో కొట్టాలి చెయ్యాలి పె పెట్టాలి మళ్ళీ అ బాయిల్ అయ్యేదాక వెయిట్ చేయాలి
మ్మ్
నెక్స్ట్ వాటిని డీ ఫ్రై చెయ్యాలి మ్మ్
అట్ల కూడా బానే ఉంటాయి ఆ తెలుసు మేడమ్ ట్రై చేసినాం బానే ఉంటది కానీ పి పిల్లలు తిన్నారు కానీ పెద్దవాళ్ళు తినలేకపోతారు మేడం
ఆ లేదండి మా సార్కి కూడా బానే ఇష్టం అండి
కొంచెం ఇగ మా అత్తయ్య వాళ్ళత్తయ్య ఉన్నది మాకు కొంచెం ఇగ వళ్ళు చెట్లేదు అలాంటి ఫుడ్డు
అవునా
తిన్నలే చా మొన్న చేపల పచ్చడి పెట్టినం అదే తిన్నది మేడం మీరేం చేస్తారు మేడం ఈ సార్ విట్లో మీరేం మీ వృత్తేంటి
అంటే ఇగ మేము మేము ముజాజే అండి అంటే చెపలే పడతాము
ఎట్ల మేడం అంటే మీకు ఓనా లేకపోతే ఇట్లా
అంటే ఓన్ అంటే ఏం గాదండి ఓనేం లేదు అంటే మా ముని రాజు కాస్ట్ వాళ్ళందరు గూడా అందరికీ అక్కడ హక్కు ఉంటదండి
అవునా మేడం ఇప్పుడు చాపలంటే వాటికేం ఫుడ్ ఎట్లేత్తరు ఎట్లా మరి
ఏ ఏంటంటే ఇప్పుడు రైన్ సీజన్ గదా అండి ఇప్పుడు వర్షాకాలం గదా వర్షా కాలంలో చాలా ఇప్పుడు వాటర్ వాటర్ వస్తయి గదండి అంటే చిరువులు పొంగేటట్టు ఇప్పుడు ఇట్లా ఉంటయి గదండి అట్లా వాటర్ ఫుల్ వాటర్ వచ్చిప్పుడు నెస్ట్ ఇన్లో గూడా సబ్స్టిడీ ఉంటదండి అంటే మాకు గవర్నమెంట్ నుంచి పిల్లలు వస్తయి
ఉ
నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పిల్లలు చాలా వరకి కొంచెం డెలికేట్ ఉంటయండి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి పిల్లలు అన్ని బ్రతకయండి చాపలు
అంటే మీరు అక్కడ నుంచే గవర్నమెంట్ నుంచి వచ్చేటివి కోస్తారా ప్రైవేట్గా
అవి అవి గాకుండా ఆల్రెడీ మేము దీసుకుంటమండి అంటే మేము ఇయర్లీ ఒక టూ ల్యాక్స్ అయినా పిల్లలను బోస్తాం అండి ఇటు ఆ టూ త్రీ ల్యాక్స్ అయిన పిల్లల్ని అంటే మేము ఇక్కడ గాదండి ఆంధ్ర నుంచి దెప్పిస్తము
అవును మేడం అంటే మొత్తం మొత్తం అది అ అందరు కలిసి చేస్తారా మీ ఓన్ గా మీరు
ఆ అందరం గలిసే చేస్ మండి అందరం గలిషే చేస్ అంటే యాక్చువల్ గా ఏంటంటే ఈసారి వేరే అతను ఒకా అంటే వేరే విలేజ్ అంతను చెరువులు అంటే ఆయనకు ఇగ కొంచెం ఫ్రాఫిట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఏం జేస్తరంటే కొంచెం కులానికి డబ్బులు ఇచ్చి ఆ చెరువు ఆయనే చూసుకుంటట్టు చేసుకుంటడన్నట్టు ఆయనే పిల్లలం బోసుకొని ఆయన పట్టుకుంటే మాకు కులానికి ఒక ఫిఫ్టీ రుపీస్ ఇచ్చి ఆయన ఫిఫ్టీ రుపీస్ తీసుకుంటడన్నట్టు ఒక్కడు
అవున
ఇప్పుడు కేజీకి హండ్రెడ్ రుపీస్ అయితే ఫిఫ్టీ తీసుకొని ఫిఫ్టీ మాకిచ్చెస్త డన్నట్టు
అవునా అట్ల కులానికి ఫిఫ్టీ అందరికి ఫిఫ్టీ వాళ్ళకి ఫిఫ్టీ అవున అట్టే అంటే ఇప్పుడు పట్టినప్పుడుల్లా వస్తే మీకో దాదాపు ఎన్ని కింటాలు పడతరండి
ఇగ తెలియదండి ఇంకా మా వాళ్ళకే తెలుసు ఎన్ని కింటాలంటే అక్కడ వెళ్ళి దాన్ని అంటే కొంతమందికి కొన్ అంటే ఇప్పుడతను ఇప్పుడు పోసిన అతను ఉన్నడు గదండి ఇప్పుడు పిల్లలం పోసిన అతను ఉన్నాడు గదా ఆయనే ఆ ఏంటిది పట్టే వాళ్ళనం తీసుకొస్తారండి అంటే ఎప్పురొ ఇప్పుడు ఒక్కరినే తీసుకురాడు అంటే ఆయన కూడా చేంజ్ చేస్తా ఉంటడన్నట్టు అంటే వాళ్ళు పట్టేటోళ్ళలను పట్టి గూడా ఉంటదండి అంటే కొంతమంది పట్టెచ్చేటోళ్ళ ఉంటేనో బాగ వాడతారు
ఊహు
ఇక పట్టణామె అంటే కొంచెం తక్కువ పడతారు. నెక్స్ట్ అట్లా పట్టినప్పుడు కొంచెం ఇక వస్తాయిండి మాక్సిమం ఇక ఆయనకి మొత్తం టోటల్ గా ఇప్పుడు ఒక టూ లాక్స్ పెట్టి పోసిండు అనుకోండి. ఆయనకు ఒక ఫోర్ లాక్స్ అయినా వస్తాయి. ఆ వస్తాయండి.
వస్తే బెటరే అట్లా లాభాలు లాభాలు లేందే ఎవరు చేస్తారు మేడం. కానీ ఇప్పుడు మీకు వాళ్ళ ఇక్కడ యాస్ పి వాళ్ళు కూడా అమ్ముతున్నారు మేడం. అందరూ అమ్ముతున్నారు చేపలు.
అవునవును అంటే ఇక వాళ్ళ ఏంటంటే మారు బేరం లో ఇప్పుడు మేము చెర్లో పడతాం కదాండీ.
మిత్తి వాళ్ళు అందరూ అమ్ముతూనే ఉన్నారు.
ఆ అదే అదే అండి అంటే ఇప్పుడు మేము చెరువు దగ్గర పడతాం కదా అండి. ఇప్పుడు చెరుదగ్గర పట్టినప్ ప్పుడు వాళ్ళు గంపలు తీసుకొని వస్తారండి. ఆ గంపలు తీసుకోవచ్చు కని మారుబేరం పోసుకుంటారండి. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మనము సేల్ చేసే హండ్రెడ్ రూపీస్. కేజ వన్ ఫిఫ్టీ కి కేజి అలా తీసుకుంటాం కదాండి. వాళ్ళ కు అట్లా ఉన్ కదండీ వాళ్ళకి ఏంటంటే? టోటల్ గా ఇట్లా అన్నీ కలిపి వాళ్ళకి ఒక పట్టు అనేది పోస్తారండి పట్టు అంటే పదిహేను కిలోలు ఉంటాయండి.
మ్
కానీ ఆ పదిహేను కిలోలకు వాళ్ళకి ఏంటంటే? థౌజండ్ కి ఇట్లా పోస్తారండి పదిహేను కిలోల అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్్రా పోతాది కదా అండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వాళ్ళు అది వాళ్ళు లాభం తోటి వాళ్ళు అమ్ముకుంటారు అండి బయట.
ఆ అట్లా లాభంతోనే అమ్ముకుంటారు. కానీ బాగానే ఉంటా మీ దగ్గరకు వస్తే కొంచెం ఎక్కువ తక్కువ ఇస్తారు కానీ మేడం వీళ్ళ దగ్గరే కొంటే మాత్రం అంత అంతే అక్కడికి వచ్చి కొనుక్కుంటే మొగ్గే మంచగా చెప్పుతారు. కానీ చాప చాలా మంచిదిగా మేడం ఇది చాలా బెటర్ ఈ చికెన్ మటన్ ల కన్నా ఫిష్ చాలా మంచిది. మా సార్ బాగా తింటాడు మేడం. మేమంత తినంగాని
అవునా అండి హ్ హి హ్ హ్ మాకు కూడా ఏంటి అంటే మాకు కూడా చారు అంటే అంతగా ఇష్టం ఉండదండి. ఓన్లీ ఫ్రై, పచ్చడి పచ్చడా అలా అయితేనే ఇష్టం అండి. మా సారు అయితే ఏదైనా కూడా తింటాడండి ఇక
అవును మేడం
ఆ మా కూడా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతగా మా నాకు తెలియకపోయేదండి.
చాపలు ఎట్లా వేస్తారు మేడం ఎండు చేపలు అంత చిన్న చిన్నవి రొయ్యలు. అవి కూడా మీరే చేస్తారా?
అంటే ఆంచే అంటే మేము చేస్తామండి ఈసారి సమ్మర్ లో కొంచెం అంటే వా
అంటే రొయ్యలు కూడా పోస్తార అలా?
ఆ రొయ్యలు గూడా అంటే ఇక్కడ పెరగవండి అంతగా పోస్తే కాబట్టి ఎక్కువ తీసుకురారు ఇక్కడికి రొయ్యలు.
బొమ్మిడిలంటే ఏం చాపలండి బొమ్మిడిలు అంటే ఏం చాపలు? బొమ్బడీలు అంటారు చూడండి అవి ఏం ఫిష్ అన్నట్టు
అవి తెలియదండి. అవి మా దగ్గర లేవండి.
అవి ఉప్పు చాప అంటే ఇక్కడ గాదు కావచ్చు. అవి వేరే శ్రీకాకుళం అక్కడ అది కావచ్చు కదా? అటు సైడ్ నుంచి అటెక్కోస్తాయ్.
మ్
ఇవి కో ఇవి బాగుంటాయి మేడం బొమ్మ చాపలు ఫ్రై చేస్తే బాగుంటాయి అస్సల్ సుప్
ఆ ఓ అవునండి అవి ఉంటాయండి అవి ఎప్పుడు అంటే అండి వన్ వాటర్ టోటల్ గా డ్రై అయినంక అవి బురదలోనే ఉంటాయండి ఎక్కువ అవి వాటర్లోకి ఆ వాటర్లు ఉండవు ఉమ్ బురదలో ఉంటాయి అవి అవి వాటర్ ఎప్పుడైతే అయి పోతాయో అయిపోయే మూమెంట్ లో ఆ దొరుకుతాయండి
ఆ కౌంషలు గూడా బాగుంటాయి మేడం అంటే కౌ ఏం చేపలైతాయి మేడం కౌంశలు
కముషల్ అవి పెద్దగా కావంట అండి పెద్ద చ పెద్దగా కావంట అవి అంతే సైజ్ ఉంటాయింట
ఆహా అంటే కౌంశ పిల్లలు గూడ బొస్తర మీరు కౌంశలు జేల్లెలు
ఉమ్ అన్ని వోస్తామండి అంటే అవి అవ్యో రకం అవ్యో రకం అవేరకం అట్ల తీసుకొస్తారండి కొన్ని కొన్ని తీసు
అవి పెద్దగావిగా అంతే ఉంటాయ్ అవి
అవును అంటే అవి పిల్లలు చిన్న పిల్లలే ఉంటాయండి కానీ పెద్ద సైజ్ అయ తర్వాతికి అగా అవి ఉండే సైజ్ అంత వరకే ఉంటాయండి అవి మరి ఇప్పుడు ఈ తెల్ల చాపలు బొమ్మలు కేజీ టూ కేజీస్ అయితేయి గదండి
అవునవును
అంత సైజ్ దాకా పెరిగయండి అవి
అంత సైజ్ దంకా పెరగయా
ఉమ్ అవునండి ఇగ మాకు అసలె యాక్చువల్ గా ఎవ్వరి వృత్తి వాళ్ళు చేసుకుంటే చాలా బెనిఫిట్
చాలా బెన్ ఇప్పుడు ఈ ఓట్స్ తాళ్ళ ఎక్కాలనే ఉందా అసలు తాళ్ళేఎక్కే వాళ్ళు గూడా కరువైపోయిల్లు తెలుసా! ఇప్పుడు అంతా ఈ ఫ్యాషన్కు పోయి తాళ్లే ఎక్కట్లేదు మేడం తల్లెక్కెవాళ్ళు గూడా ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక లక్షల
అవునండి ఓకే అండి
త్రీ మెంబర్స్ ఎక్కేవాల్లు ఇగ ఎక్కే వాల్లు ఎవ్వరులేరు మేడం